హలో ఆంటీ
ఏం చేస్తున్నావ్ రా
ఏం లేదా అంటి ఖాళీ ఉన్న
కలీ ఉన్నావ తిన్నవ
తినలేదు ఇంక అయ మీ సన్ కోసం వెయిటింగ్ డ్యూటీకి పోయి ఇంక రాలేదు
హమ్ వంట అయిందా మరి
ఆ వంటే వేసినా నువ్ చేసినవ
ఆ నాది కూడా అయింది తిని బయ వాకింగ్ చేస్తున్న
మధ్యాహ్నం వంట ఏదో కోతుల గురించి ఏదో గొడవయిందంటే అక్కడ అంటే వాళ్ళ పంట ఎంత ఖరాబ్ చేసిందని
అవు నా ఏమోరా నాకైతే ఇంక ఏం తెలివలేదు ఎవరు చెప్పిలు నీకు
మా వదిన కాల్ చేస్తే ఆ ఆమె చెప్పింది మధ్యాహ్నం అమ్మ వాళ్ళు కూడా ఉండే పక్కన అప్పుడు మాట్లాడు తుండే వాళ్ళు తిడుతున్నారు అం చాలా కోతులు వచ్చినాయంట పిల్లలంతా భయపడ్డారని కి యోత్ చెప్పినారు
అవును ఇంటవెనుకా చిన్న అబ్బాయిని గూడా గికిందో కర్ చిందో అని అన్న అన్నది మరి మీ వదిన నాతోనే
అవునా అసలు ఎందుకు ఇవి అట్లా చేస్తున్నారు ఊర్లో ఎవరు యాక్షన్ తీసుకోవట్లేరా
ఎవ్వరు దిస్ కోట్లే ఆ సర్పంచ్ క్ అసలు కంప్లైంట్ ఇయ్యాలి కోతుల వల్ల అయితే ఎంత ఇబ్బంది అవుతుందో డోర్ డైరెక్ట్ ఇట్లా మనం ఎట్లా తీస్తామో అట్లా తీసుకొని డైరెక్ట్ వస్తానాయి ఇంట్లకి ఆ
జాగ్రత్త
అందిక్ కి ఊరికే డోర్ వేసుకొని ఉంటున్నారు
తెలువదయ్ అవి ఎప్పుడు వస్తున్నాయో తెలివదు
మేము వదిన డ్యాన్స్ చేస్ కుంటూ పిల్లలతోను డాన్స్ వేసుకుంటూ రోడ్డు మీద వస్తాంది ఉ హ ఉహు ఉ ఇగ అమ్మ దగ్గరికే పోయి వస్తున్నాను తంజే ఇంకా ఎంట్ర ఎట్లా ఉంది రా సిటీ లైఫ్ అంతా
రన్ టేగా అవే రోటీన్ ఇవే రెంట్ల బాధలు అవే గ్యాస్ బాధలు
ఉ ఉహు ఎండలు ఎట్ల ఉన్నాయి అక్కడ ఊర్లతోని పోలిస్తే బెటర్ ఏనా కాకపోతే
నువ్ ఏం బెటరు ఉన్నాయి ఇక్కడ అట్లనే ఉన్న ఉన్నది ఊర్లే ఇట్లే ఉంది
అహ
బెటర్ ఏం లేదు ఇక్కడ గూడా అసలు ఎండలు మండిపోతు జై పొద్దున ఏడు ఎనిమిది ఆరు గంటల వరకు ఓకే ఏడున్నర దాటిందంటే లేత మంటలు మండిపోతున్నాయి ఎండరు
కొంచము ఏంద దూపయినా కా కున్న వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటా ఉంటరా సిట్రస్ ఫ్రూట్స్ అవి ఇవి తింటా ఉండండి సన్న కూడా చెప్పు బయటికి వెళ్ళి వస్తాడు కదా కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ
అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఫుల్ వాటర్ తాగుతున్నా వాటర్ తాగే కూడా నా కడుపుల అంతా వాటరే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు
మంచిదే లే మంచిగా బాడీ రిఫ్రెష్ అయితంది పర్వాలేదు తాగడం మంచిదే ఫ్రూట్స్ కూడా తిను వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఆరెంజెస్ అవి తెచ్చుకోను ఫ్రూట్స్ ఎక్కువ తినం అనుకు
తినను ఇక నాకు అలవాట్లేదులే కాని ఏమోన్నా రీసెంట్గా రెండు మ్ చేసుకోవాలి అదే ఆలోజు ఎప్పుడు చేసుకుంటారు అనుకుంన్నటు కథం ఈరోజు చేసుకుంటా అనుకుంటా రే నెక్స్ట్ డే నుంచి ఫ్రూట్స్ వేచ్చుకోవాలి తినాలనుకుంటా ఇంటి దగ్గర ఏదో ఒక పండగ ఫంక్షన్ ఏదో ఒకటైదు కా ఇంటికి వస్తా ఆ ఇంటికి వేసినాక తెచ్చుకుందాం తీ అనుకుంట ఇంటి వే వచ్చినాక మళ్ళా ఎ గుర్తుండది ఇంకా
హ్మ్ తినాలి ఇప్పుడు హెల్త్ జాగ్రత్తగా తీ తీసుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఫరక్ ఏం పడదు లేదు కానీ ఫ్రూట్స్ తినకుండా వెజిటేబుల్స్ తినకుండా ఉంటే హెల్త్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది
ఫాస్ట్ ఫుడ్ నాన్ వెెజ్ ఒక వన్ మంత్ నుంచి కంప్లీట్ గా అవాయిడ్ చేసిన ఏదో ఫెస్టివల్స్ ఫంక్షన్స్ కెళ్తే తప్ప బ తీసుకోవట్లేదు అప్పుడు సండే ఎవ్రీ సండే నాన్ వెజ్ తెచ్చుకునేది కంపల్సరీ
ఇంకా సిటీ అంటే పక్కా తెచ్చుకుంటారు ఆ ఇప్పుడు ఏం తెచ్చుకోట్లేరా
డ్ చేస్తున్నా ఇక కొంచెం ఉంటాయి హెల్త్ కి హెల్త్ బాగుండాల అని చెప్పేసి అది అవాయిడ్ చేస్తుం
సం కూడా కొంచం బెటర్ అవుతలే ఎట్లుంది కూడా సనకి హల్ప్ ఓకేనా
హే డ్యూటీకి వెళ్తున్నాడు మంచినే డ్రైవింగ్ కూడా చేస్తున్నాడు
ఓకే థ్యాంక్ గాడ్ మంచిదేలే ఇంకేమన్నా వస్తున్నారా మీ అత్త మామ వచ్చిపోయిరి రయి మధ్యలా
టే ఏడ వాళ్ళు వస్తారనీ ఇంకా మేము మన్ మొన్నచెప్పిన్ డు సన్న అంటే ఉగాదికి రమ్మంటున్నారు డాడీ వాళ్ళు కాల్ చేసి అన్నారు కాని లీవ్ విస్తార ఇవరో సార్ ఇవ్వనూ అన్నాడు అనన్నాడు ఒక మాట
ఆ రమ్మని కాల్ చేస్తున్నారా వాళ్ళు ఆహ వాళ్ళు రమ్మని ఫోన్ చేస్తున్నారా అంటున్నా
నాక్ జేసిండట నాకేం కాల్ చేయలేదు ఒక రోజు కాల్ జే సా నేను ఆ రోజే వా ఉండే అట్ంది లీఫ్ చేయలే మళ్ళ కాల్ బ్యాకు కూడా చేయలేదు ఇగా
అవున్ అవునా ఇంకా వాళ్ళకు ఏదో ఒక రకంగా పన్ను ఖర్చు పండగ ఖర్చు అనేది ఉంటది కదా ఇంక మీరు పోతే మీ పేరు మీద అది వెళ్ళి
ఖర్చు ఎట్లాగో మేమే కదా ఇలా తీసుకు నేది
ఆ మళ్ళీ మిమ్మల్ని కొత్తగా పెళ్ళ అయినందుకు పండక్కు పిలిచినట్టు కూడా ఉంటది వాళ్ళకి
అ ఏది ఉన్నాయి సర్జరీ అయినందుకు పిలవలేదని చిన్న గొడవ అయ్యిందట మేబి దాని వల్లనే పిలుస్తుందే
అవునా మరి కాదారా తీసుకెళ్ళద కనీసం ఒక్క రోజయినా ఇంటి తీసుకొని పోయి ఉండాలి కదా తీస్
తీసుకెల్లా మేమ్ ఒక్కరోజ్ కూడా వెళ్ళలే కదా అక్కడ ఉన్న రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం మేము
ఆహా
క్యూరయ్యాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేసినామ్
అయితే అంత సెట్ అయ్యి డ్రైవింగ్ చేస్తున్నడాంటే టే గ్రేట్ర్ తొందరనే రికవర్ అయి ఉండు కదా వాళ్ళు ఎంత టైం చెప్పిళు అసలు యాక్చువల్ గా
చెప్పినారు ఈ ట్వంటీ డేస్ ఎ క్యూర్ అయిపోయింది అయినా కూడా అది కుట్లిప్పడానికే అని చెప్పినారు తకపోతే ఈయన తొందరనే క్యూ కూడా చేపిం నోడు మంచిగ నే అంటే ఇది ఆల్రెడీ వేసింది తీయడంగదా కొంచెం ఎస్ తొందర తుక పోయి ఈజీ ఐ పోయింది. అదే ఫస్ట్ యాక్సిడెంట్ అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది.
అవునవును అది తీపిచ్చిన వాస్తది లేరా ఊ ఊ.
అవి నట్లూ అవన్నీ పీక్
అంత సెట్ ఓ ఏంది నా పెద్ ద్దా ఒక పెద్ద బాధ నుంచి తప్పిపోయ్ ఆ సేఫ్ జోన్ లో పడ్డట్టయింది తీ
అవున్. అదే హ్యాపీ. ఇగ ప్రాబ్లమ్స్ అంటే ఇగ ప్రాబ్లమ్స్ ఏం లేవు. గాన్ భయం చిన్న చిన్న అవయి ఉండక తప్పదు.
ఊ అంతేలే. హెల్త్ జాగ్రత్తగ ఆ చూస్కోండి ఇద్దరూ. ఊ ఊ
ఇప్పుడు చిన్నబ్బాయి ఎట్లున్నడు.
చిన్నబ్బాయి బానే ఉన్నాడు. బర్త్డే కాబట్టి కొంచెం జోష్లూ. మే కొంచెం సిక్కయీ వీక్ కైండు గదరా కొంచెం పర్సనాలిటీ వస్తే బాగుం డేదనే బాధ ఉంది. చబ్బీగ ఉంటే బాగుండు ఫొటోస్ లో కొంచెం మంచిగ పడేవి.
ట్టక్ పోయిర్రు ఫుడ్డు.
పెడుతున్నా ఆ సెరిలాక్ అయిపోయింది ఇవ్వాళే తేవాలే. ఫ్రూట్స్ అవివీ అదే తినబెడుతున్నా. ఏ ఒక్కసారి రాదే అబ్బా ఏందిరా టెన్ డేస్ ఫీవర్ వచ్చి పడుకున్నాడూ, మోషన్స్, వామిటింగ్స్ ఆ కానీ
అయినా పిల్లలు ఎప్పుడూ పెరుగుతరో తెల్వదూ ఎప్
ఎప్పుడు వీక్ అయితరో తెల్వద్. నిజం రా ఇది మాత్ త్రం. మన చేతిలో లేదు. మనం పెట్టిన పెట్టకపోయినా, వాళ్ళకి వచ్చే ఆ మంత్స్ కరెక్ట్ ఆ సర్టెన్ మంత్స్ లో వస్తది బాడీ, తర్వాత తగ్గిపోతారు.
అంతె మళ్ళ ముగ్గురు ఉన్నరు కాబట్టి ఒక్కళ్ళకి ఫీవర్ వస్త తే ముగ్గురికి ఏదో ఒక రీసన్ తోటి తగుల్తనే ఉంటది మళ్ళ ముగ్గుర్నీ చూస్ కోవాలి.
అవును అన్న ఇప్పుడే వచ్చిండు ఇంత ముందు బైక్ సౌండ్ లాగా వచ్చంది వినవాడి కదా
ఆ అవును వచ్చిన్న అన్న
అన్న వచ్చిండు లోపలికి వెళ్ళిండు ఇంకా నాకు ఇప్పుడు లీచిని చూసుకుంటాళ్లే అన్న ఇక నేను కొంచెం ఫ్రీగానే ఉండొచ్చు
ఓకే ఓకే ఇంకా ఏంటి మరి బర్త్ డే ప్లానింగ్స్ ఎట్లు ఉన్నాయి
ఎట్లు ఉన్నాయి రా యాజ్ యూజువల్ మరీ రిచ్ అని కాదు మరీ లో అని కాదు మంచిగా మన వరకు అయితే తో మంచ్ రిలేషన్స్ కి కొంతమందికి చెప్పినాం దగ్గర దగ్గరళ్ళకి పలొల్లళ్ళ వరకు మనము
ఉహ్ అను
అంతే అంటే ఇంగా అనకూడదు
వస్తారని అన్నారా అంటున్నా ఇప్పుడు మధ్యలో
మన వాళ్ళు రేపు పొట్టడు ఆ రేపు చిన్నగాని చిన్నొన్ని రమ్మన్న ఆ వాడు ఇస్తా అన్నాడు ఒక మాట ఇ కొంచెం అవయ హెల్ప్ చేయాలి కదా, కొంతమందికి అయితే మన వాళ్ళకి అక్క వాళ్ళ గిట్లా చెప్పినమ్ రామ్మని. రేపు మార్నింగ్ వెళ్ళి వాళ్ళ అందరికి పాల్లకి చెప్పి రావాలరా
ఓకే అమ్మ ఇత్తాదా నువ్వూ ఒకదానివే ఎళ్ళెసి ఇస్తార
నిను ఎమన్నా హెల్ప్ నేను ఎప్పుడు వెళ్ళాను కదా ప్రతి దానికి అమ్మను పంపిస్త తొ కూడా బాగుండదు
అవునులే ఎందుకంటే ఇప్పటి నుంచైనా కొంచెం తిరుగుతుంటేనే నీ కూడా కొంచెం అలవాటు అయితాది ఇప్పటి నుండి ఎల్లకుంటే సడన్ గా నిన్ను పొమ్మంటే కొ తకొత్
కొత్త కొత్తగా అయితాది అమ్మను పంపిస్తే కూడా అమ్మే వెలుతాది కానీ నేను ఎప్పుడు ఎవరు దాంట్లో కలవనట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళ అందరూ ఆమె ఎప్పుడు రాదు మా ఇళ్ళలొకని చెప్పి అందుకని
నువ్వు పోయి పిల్సినవనుకో అరేప్ పిలిచింది కదా వెళ్ళాలి ఎప్పుడు రాని అమ్మాయి మన ఇంటికి వచ్చింది మంచిగా మన పిల్ల పిలిచింది ఎస్ ఐ హెచ్. టం ఇప్పుడమ్మ పోతే ఉం. అది మూవీ చూస్తుంది మామ్.
ఆ క్యాజువల్గా అదే అనుకుంటారు ఇగా రేపు నిన్న షిలా. చి నిన్న అక్క వాళ్ళలింటికి వెళ్ళినామ్ రా. మాట్లాడారు వాల్ ఆఫ్ కోర్స్ కానీ ఇంగా. పొయ్యి. నేను మాట్లాడట్లేనని వాళ్ళు అనుకుంటలాని, ఇగా అన్న తీసుకొని పోయిండు. వాళ్ళకి చెప్పొచ్చినం ఇగా ఫ్రీగానే మాట్లాడింది, హ్యాపీగానే మాట్లాడింది. ఓస్తాం లేరా అని జేప్పింది.
మాట్లాడ. అలా అంటే ఎప్పుడప్పుడు కలవాలే, మన వాళ్ళ దాంట్లో.
ఉమ్. అంతే ఎందుకు రా ఎప్పుడు చని ప్రాణాలకు పగలు ప్రతి. కారా . ఇవన్నీ, అందరితోని కలిసి ఉండడమే కదా ఈ లైఫ్. ఇట్లా మనం చేసేదేముంది. ఉంటాయి ప్రతి ఒక్కరితోట్. ఏదో ఒక సమస్య ఉంటది కానీ, అళ్ళు వచ్చినోళ్లందరిని దూరం.